హలో
ఆ వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు ఏం చేేస్తున్నారో
అంతా బానే ఉన్నామండి ఇంకేం
అంటె ఇంట్లో వంట కి కిచేన్లో వంట అయిపోయిందా
ఆ కిచెన్ లో వంటాయి వాళ్ళ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసి దొస్ బోసుకొని తినేదామని చెప్పి పి సో వెయిట్ చేస్తున్నావ్ అన్ మాట
హ
ఉ
తె వెయిట్ తగయిన్ అవ్వడానికి ఏమన్నా ట్రిప్స్ ఉంటె చెప్పరా
వెయిట్ తగ్గడానికా
తగయింద్ ఎక్కువ
ఎక్కువ రావడానిక చెప్తాను కానీ నేను పాటించను నాకు చె చెప్పినారు చాలా మంది నైట్ లో నైట్ ఇంట్లో పెరుగు ఎసుకొని దాంట్లో అరటి పండు కలుపు కొన్ని
సిస్టర్ నో సిస్టర్ నేను పెరుగు తాగను
ఆ సరే అయితె ఓకె లీవిట్ ఆ బాదం పప్పు ఉంది కదా బాదం పప్ ప్పు నైట్ల నాన్ పెట్ ట్టుకొని పొద్దున్నే తీసి తినేయాలంట జీడిపప్పు అది జీడిపప్పు ఆ ఆ నైట్ లో మార్నింగ్ జీడిపప్పు బాదం పప్పు కు ఆ పిస్తా ఆ ఎండు ద్రాక్ష ఈ నాలుగు ప్రతి రోజు ఐదు ఐదు బాదం పప్పు ఐదు జిడిపప్పు ఐదు ఎండు గ్రేప్స్ ఐదు పిస్తా ఐదు
ఉ
ఇవి డైలి ఒక త్రీ మంత్స్ వరకు తీసుకున్నామంటే గెయిన్ అవుతాం అంట
హుమ్
ఇంకోటి లైన్ డేట్స్ చెనుగులు బెల్లము అంటే వేరుసన గింజలు ఉన్నాయి కదా వేరుసన గింజలు ఆ బెల్లము
అంటే ఇప్పుడు మనకి ఆ అంటే బయ ట గవర్నమెంట్లు ఇస్తారు కదా అయి తినచ్చ లేకపోతే. మనం ఖచ్చితంగా మనమే చేసుకొని తినచ్చా.
ఏంది ట్యాబ్లెట్సా
అ
ఏంది గవర్నమెంట్ ఏమి ఇస్తారు.
అవును చిక్కీలు టైపిస్తారు కదా.
చిక్కిస్ టైపా అది తినొచ్చు దాని వల్ల, బ్లడ్ పడుతుంది.
ఊ మరి వేరుశనగ బెల్లమంటే?
సేమ్ అట్లాగే ఉంటుంది కాకపోతే అవి పచ్చి చెనిగలు ఉంటాయి కదా పచ్చిగా.
ఆ ఓకే పచ్చివే పచ్చివి బెల్లము. చనగలు
ఆ ఆ మిక్సప్ చేసుకొని తింటే అది
ఆ అంటే దాన్ని ఎలాగా. దాని ప్రాసెస్ ఎలాగా.
కష్టం ఏం లేదు హూ బెల్లం, బెల్లం కొంచెం తీసుకున్న నార్మల్ గానే, నార్మల్ గానే కొంచెం బెల్లం తీసుకోవాలి. ఒక చిన్న ఒక అంటే ఒక టెన్ గ్రామ్స్ ఓ ట్వంటీ గ్రామ్స్ ఓ బెల్లం అనుకోండి. ఒక గుప్పెడు, ఆ పచ్చెనగపప్పు. ఆ రెండు తింటా ఉన్నామనుకొ. కో వీటితో పాటు ఎగ్ ఒకటి
ఎగ్ నో
ఆ ఎగ్గు ఊహూ నో అంటే ఇంకా
అంటే అహా ఎగ్ వైట్. తింటానన్నమాట నేను
ఎగ్ వైటే తినండి పర్లేదు
హా
ఆ ఎగ్ వైట్ తినండి ఆ ఎల్లో మాత్రం వదిలేయండి ప్రతి రోజు తినాలి త్రీ మంత్స్. సో కంటిన్యూగా చేసినారంటే ఇదే విధంగా నా నిద్ర అనేది ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ సు పడుకోవాలి ఈ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కచ్చి చ్చితంగా నిద్రపోవాలంట ఉ త్వరగా పడుకునేవాళ్ళు నైన్ థర్టీ టెన్ టెన్ కంతా మినిమం నైన్ థర్టీ బిలోనే నిద్రపోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచినా, ఫైవ్ తర్వాత ఎప్పుడు లేచినా ఓకే, నైట్ ఎంత త్వరగా పడుకుంటే ఆరోగ్యం అంత బాగుం దంట
ఉమ్
పాటించను ఎదుటి వాళ్ళకి చెప్తాను నాకు చెప్పారు అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నా నేను కూడా
ఓకే మీరుకాకపోయినా ఇంట్లో పిల్లలకైన ట్రైన్ చేయచ్చు కదా
ఇంట్లో పిల్లలు కూడా వాళ్ళు, వాళ్ళు కూడా నాలాగే ఏం తినరు తాగరు.
ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు చూడండి నాకోచ్చి మ్యాచెస్ వచ్చారు. చాలా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగారంటే, ఏమి మీ అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారంట సో రేపు మనం అలాంటి పరిస్థితి రాకూడదు మనకి, ఏపట్ని నుంచి కొ టి మరి తినిపించాం నిన్న నాకు సజెషన్ ఇల్
ఉమ్
ఎవరు బ్రెన్ కి బాధపడకూడదు
అవును
ఇంకా ఇంకా ఎలా స్కూల్స్ లో ఏం స్ స్పెషల్ జరుగుతుందంట మీ
స్కూల్లో ఇప్పుడు పిల్లలకి అనువల్ డే సెలబ్రేషన్స్ చేస్తారంట, దాని కోసము డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి అనని చెప్పి ప్రతి రోజు ఆ ప్రతి రోజు, పిల్లలని రమ్మని చెప్తున్నారు టూ టు ఫైవు అంటే అన్వల్ ఫంక్షన్ వస్తుంది కదా స్కూల్యానివర్సరీ వస్తా దంట ఇంక టెన్త్ క్లాస్ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా చూడాలి మా పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారు చూసి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా
హ్మ్మ్ ఆ నమ్మకమే పెట్టుకోవాలా వద్దు అర్థం కాదు అంటే రోజు స్కూల్ ఏం జరుగుతుంది పిల్లని చ్చితంగా అడి తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మైండ్ మర్ట ఎలా ఉంది ఏం జరుగుతుంది వాళ్ళని ఏమన్నా కొడుతున్న అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా ఖచ్చితంగా ఇలాంటివిైతే ఒక ఫ్రెండ్లీగా ఉండి తెలుసుకోండి అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి కష్టం వచ్చిన నీతో షేర్ చేసుకునేలాగ ఇప్పటి నుంచిే అ భయం పోవాలి
అవునవునుే తెలుసుకుంటా ఉంను యాజ్ పేరెంట్ గా తెలుసుకోవాలి కదా
అంటే ఫ్రెండ్లీగా మ్యాక్సిమం ఫ్రెండ్ గా ఉండండి అస్ ఉస్యాల్ వల్లే ఓపెన్ అయిపో ారు చాలా వరకు ఒక తల్లిగా మాత్రం ఉండద్దు ఫ్రెండ్లీగానే ఉండాలీ ఎందుకంటే మనం అనుభవించలే ఎందుకు పిల్లలైనా అనుభవించాలి
అవునవును
మంచిది మా మంచి అనేది మాత్రమే అప్పుడు అలా మన మమ్మీ మనకు ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఏ చెడు చేయదానికి కూడా దాచయదు అ సం
హ్మ్మ్
అంటే సమ్మర్ లో బావి బావి నీళ్లు స్విమ్మింగ్
బావిలు బావిలుంతా ఇక్కడ ఇక్కడేం లేవు కానీపి బావిలంతా ఇక్కడేం లేవు కానివ్వండి ఆ ఇది స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాయి తీసుకెళ్ళాలి
మీక్ స్విమ్మింగ్ వచ్చా రదా
స్విమ్మింగ్ అస్సల్ రాదు బబూ ఓయ్
అంత బిల్ల్గా నేర్పిించస్త చేాల అనుకోలేదా
పిల్లలకి ఇంకా ఏం నేర్పించలేదు ఫస్ట్ వాళ్ళుప్పుడు చిన్న పిల్లలు అప్పుడే నేర్పించాలి కాని పట్టు కుదరలేదు స్విమ్మింగ్ ఇ స్మ్ బాయిలు అట్లాంటివి చెరువులు బాయిలు ఇలాంటివి ఏమన్నా ఉంటే మనము నేర్పించచ్చు కానీ ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి ఎక్కడొస్తాంది ఆ విధంగా మనం స్విమ్మింగ్ పూల్ అది డబ్బులు పెట్టు కొనాలన్నమాట లు పెట్టి కొనుక్కొని తీసుకెళ్ళాలి వన్ అవర్ వన్ అవర్ మాత్రమే వన్ అవర్ మాత్రమే ఇజెపిస్ తరు వన్ అవర్ అయిపోయింది అంటే టైం అయిపోయిందంటే అంటే మళ్ బయట వచ్చేయాలన్మాట
హ్మ్ నెక్స్ట్
ఇంకా అదే చెప్తా ఉంటాను ఇంకా ప్లాన్స్ అంటే ఇది ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నానుబ్బా నేను టెంపుల్స్ గురించి గోల్డెన్ టెంపుల్ అట్లా వేలూరు సైడ్ ఇప్పుడన్న
ఆ మెలను అ అ జానవరిలో ఒక హైలైట్ ఏమంటే మనకి ఓంశక్తి అనే టెంపుల్ ఓపెన్ అవుతుది ఆ మంత అకు మాత్రమే అక్కడికి వచ్చి చాలా ఓం శక్తి మేల్ మర వత్తూరు లో ఉంటది అమ్మవారు అక్కడి చాలా వరకు వెళ్ళాలంటే లేడీస్ జెంట్స్ కూడా వేయొచ్చు మాల కానీ మాల వేసుకునే వెళ్ళాలి అక్కడ
హ్మ్
అక్కడ మాల వేసుకొని వెళ్ళాలి కనీ బాగుంటుంది అ రెడ్ బట్టలతో ఉంటాం మెరూన్ రెడ్ ఆర్ మెరూన్ ఆ వేరే కలర్ ఏమి ఉండదు దీలో కూడా ఉండొచ్చు యాక్సెప్టెడ్ కానీ ఆ టెంపుల్ కి మేం టూర్ గా వెళ్తే మాత్రం కష్ట మంగా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేస్తాము గోల్డెన్ టెంపుల్ అంటే ప్యూర్ గోల్డ్ అనే ఉంటుది కాగానీ నాకక్క డౌట్ ఏమంటే ఓన్లీ నాకు తెలిసినందుకు అమ్మవారు మాత్రమే గోల్డ్ లో ఉంటారు మిగతా అంతా డూప్లికేట్ అని అనిపించి అనిపిస్తుంది మరి చాల స్ అయిపోతుంది నేను వెళ్ళి కూడ కానీ మాకు దగ్గరే అది వేలూరు అంటే చెన్నై నిర్మల్త్తూర్ అంటే మాకు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కానీ వేలూరు అంటే మాకు వన్ అవర్ అయింది వన్ అవర్ ఈజీ కాకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఈజీ అంటే
ఒకే ఒకే ఆ హ్మ్
అంటే ఈ మంత్ సెవెంటీన్త్ మాకు టూర్ ఉంది వెల్ స్తాము అంటున్నారు ఏదో త్రీ టెంపుల్స్ వన్ డే టూరు బట్ అమావాస్య రోజు అనే రోజు కానీ వెళ్తారా లేద నా క్లారిటీ అయితే తెలియట్లేదు.
ఆహ అమావాస్య రోజు
హలో
ఆ హలో
ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నాయా అంటే లేకపోతే ఏమనా తెలుసుకోవాల అనుకొంటున్నారా. లేకపోతే నాకేమైనా తెలియజేయాలను కుంటూన్నార ఏదనా ఉంటే ఏదనా ఆ అంటే చేస్తాన్నాను. ఏదో చేస్తనా స్పెషల్స్ అంతా నేను చేయను
ఓకే
ఈ ఈ రీసెంట్ గా ఒక టూ వీక్ స్ బ్యాక్ మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది వంటపరంగా
ఆహా ఓకే ఆ సో బాక్పి
ఆ మా ఫ్యామిలీలో అయితే చాలా మంది వంట బాగానే చేస్తారు. అయితే మాకైతే హ్యాపీనే అంటే ఏ బాధ అయితే ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మేమే చేసుకుని తినేస్తాం. మే బి